హలో అండి బావున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండీ బాన్
టయి
ఏం చేస్తున్నారండి అయిందా అండి టిఫిన్
ఆ ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
టిఫిన్ చేశారండి మరి
ఆ చేసామండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నానండి నేను కూడా
అవునా.
టిఫిన్ చేసాను పొద్దున్న దోశ. ఆ ఒక వన్. ఇ ప్రిపేర్ చేస్తున్నాను అండి. అవునా. మీరండి.
మేము చేసామండి మార్నింగ్ చపాతి తిన్నాం.
హ్మ్.
ఇప్పుడు చేస్తున్నారండీ.
హ్మ్. ఏం చేస్తారండీ కర్రీ ఇవాళ
కర్రీ ఈ రోజు పప్పుచారు అండి.
అవునండి ఇక ఈ ఎండకు పప్పుచారు అయితేనే కొంచం మంచిగా ఉంటది. ంటాదండి అవునండి తినాలి అనిపిస్తుంది.
ఆ పప్పుచార్ కూల్ వాటర్.
అవునవును జావ లాంటివి చేసారండి మార్నింగ్ ఆహ జావ చే సరి అండి. ఆహ రాజు. జావ చేస్తారా. ఆహ. అంబలి కూడా చేస్తాము అని మేము చేయమండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తారు. అవున హ్మ్ యా. ఆ అవి తీసుకొచ్చి అవి. సరే అది చెక్ పట్టిచ్చి పులియపెట్టి చేస్తారు కదండి. అవును అవును. అంత ప్రాసెస్ అంత తెలియదు కాని ఇంకా రాగి జావా అయితే ఏసుకుంటామండి. ఆహ. డైలీ తావు. మండ పొద్దునయిగా. ఇప్పుడు వచ్చే అనారో. గలకి అట్లాంటివి అయితేనే కొంచెం బాగుంటుంది కదా. అవునండి అట్లాంటివి తాగాలి. అందుకే అలాంటి టీ చేసుకుంటామంటి ఇంకా స
జ్యూసెస్ చేస్తున్నారండి మధ్యానం
చేసుకుంటున్నాం అండి ఇ ఎండకు కొంచెం జ్యూస్ ఎక్కువ తాగాలనిపిస్తుందిండి అవునా అందరూ అదే అన్నమంటే ఎంత పొడి పొడి కూరలుతో తినబద్దిగా అండి
అవును తినాలి అనిపించదు
అందుకే చేసుకు తమడి ఫ్రూట్స్ అదే ఓ మస్క్ మిలన్ ఆ బే ఇప్పు క్యారెట్ జ్యూస్ వేసుకుంటామండి మీరూ చేసుకు ఉంే జ్యూసెస్ మేము కూడా చేసుకుంటున్నామండి ఆ ఏం జ్యూస్ చేసుకుంటారండి ఎక్కువనయితే మ్యాంగో అప్పుడప్పుడు బనానా చేస్తున్నా మస్క్ మిలన్ ఆ ఇట్లాంటివన్నీ ఇ వాటర్ మిలన్ అయితే నార్మల్ గా జ్యూస్ చేసుకోకుండా కట్ చేసుకుని తింటున్నాం ఇంకా కోకోనట్ వాటర్ అవునండి కో నిమ్మకాయ రసాలు అప్పుడప్పుడు ఓవరాస్ డిహైడ్రేట్ కాకుండా అ మ్ తాగుతున్నామండి, ఈ ఎండాకాల అట్లనే ఉంటందండి ఇక అట్లాంటివి అయితేనే కొంచం అట్లాంటివే ఏదైనా డీహైడ్రేట్ కాకుండా అంటే అవునండి ఇ జరాలు కూడా చాలా వస్తున్నాయి కదండి అవునండి ఈ మధ్య అవును వెళ్ంట దబా చస్తుందండి ఎక్కడైనా ఎప్పుడు అవును ఎంటైనా ప్రయాణాలు చేసినా కూడా కొంచెం వాటర్ తీసుకొని వెళ్ళాలి అవునండి ఫారెస్ట్లు వాటర్లు అవువు ప్రయాణం చేస్తే వాటర్ తీసుకు వెళ్ళాలండి అయ్య ఇప్పుడు ఎంబడి వా ఇ ఉండకుంటే మాత్రం ఇంకా ఇదావు ఆ అవునండి అసలు అసలు చెప్తున్నారు కదండి పేపర్లు ఇక్కడ అక్కడ చాలా మంది ఇట్లా ఎండ దెబ్బ తగిలి చనిపోతున్నారు అవునండి చాలా మంది చనిపోతున్నారు అసలు ఆ ఈ ఎండకు కూడా అందుకే పిల్లలను కూడా ఎటుపంపిస్తా లేమండి ఇంట్లోనే ఉంటున్నారు
అవునా
ఎటా నిద్దాల అనుకున్నాం తీర్దే ఇ అటుగానిఈ ఇయర్ ఏటు కూడా వెళ్ళలేదండి నే ఉన్నా ఏండలు ఆహా చాలా ఉన్నాయి గదిగా ఉన్నాడి ఎండలు చాలా ఉన్నాయి హ్మ్ ఇగ మళ్ళి కొన్ని రోజులు అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా అని ఆవునా ఇగ మాములుగా ఇ ఇక్కడ ఏదంటే అట్లా టెంపుల్స్ అట్లా వెళ్తున్నామండి అవు మేము కూడా వెళ్ళామండి ఈ రోజు శివ లయం టెంపుల్ ఉంటది దగ్గర్లో హనుమాన్ టెంపుల్ కృష్ణు టెంపుల్ ఉంటాదండి మాకు హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటది మార్నింగ్ వెళ్ళేసి తలాంట స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి
హ్మ్ మార్నింగ్ వెళ్ళామండి ఎంత కాక
కాకముందే వచ్చేసాం నైన్ థర్టీ వరకు వచ్చేసాంమండి అవునా అదే బెట పెట్టదండి ఈ ఎండలకి అంత పొద్దున్నే బెట్టారు
అవునండి అదే అండి ఏమైన్నా ప్రయాణం చేసినా కూడా మార్నింగ్ ఈవినింగే వెళ్ళాలి
అవునండి అవును అవును అవును లేకుంటే ఈ ఇల్లలకు బాగా ఇద అవుతుందండి అవునండి ఎంత ఎండకు తిరకపోతే అంత మనకే బెటరు కదండి అవునండి అవును చాలా ఉన్నాయండి ఎండలు ఇంకివన్నీ లో లాస్ట్ ఇయర్ అయితే, అయితే ఈ ఎండాకాలంలో కూడా అప్పుడొక వర్షం ఇప్పుడుొ ఒక వర్షం పడింది. పడేందివు అట్లాయి కొంచెం మంచిగా చల్లగా ఉండేయండి. ఆ ఇ రస్త అసలు ఇలాంటి అసలు ఏమిది లేదు వర్షం మొన్న ఒక్క రోజు కొంచెం వర్షం వర్ కాకపోతే ఎక్కదండి. అసలు అది కొట్టిన తర్వాత ఇంక ఎక్కువ వేడ అవుతుంది. అవునవును ఎక్కువ వేవుతుంది. ఒకసారిఊరిమి కొంచెం వర్షం వచ్చింది పోయింది. మళ్ళీ మస్తు వేడ అయింది.
వేడయితుందన్నవునను
లాస్ట్ ఇయరు కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం వర్షాలు బత్డే అయితే కొంచ చల్లగా ఉండేయంండి. వేడి లే లేకుడా ఇంగ ఈసారి ఇ ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నానండి.
అవునవునండి అసలే
ఇంకా వంట ఇంగ్లిస్ ఉంటండి మరి వంట పప్పు చారు అయిందండి భోజ అనమైందా?
లే కాలేదండి ఇంకా
ఆ ఇ సాటర్డే అని పబ్బ చారుచే ఆ ఇంకా భోజనం చేయలేదండి ఉంటారండి. దేవురికన్నా ఫాస్టింగ్ ఉంటారా మరి, ఫాస్టింగ్ అంటూ మేము ఏమి ఉండమండి. కొంచవాళ్ళు ఉంటారుప్పేవాళ్ళు అత్తయ్యవాళ్ళు, హ ఉంటారండి గురువారం, ఎక్కువగా సోమవారం, శనివారం ఉంటారంండి. ఉ
అ
ఎల్ రం ఇప్పుడున్న తిరుపతికి చెెల్డికి అట్లా, ఆ లాస్ట్ ఇయర్ వెళ్ళామండి తిరుపతికి ఫ్యామిలీ మొత్తం ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు వెళ్ళామండి. షిరిడికి ఇయర్ ప్లాన్ చేసాం గాని ఎండల వల్ల వెళ్ళలేదంటే ఇప్పటికైతే ఇంకా, నేను లాస్ట్ టై వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ డేస్ ఉండనండి. అన్ని బుక్ చేసుకుని వెళ్ళినామండి టికెట్స్ అవి ఏంటీ దర్శనానికి రూమ్స్ ఆ ఫస్ట్ ఆన్లైన్ అవునండి ఫస్ట్లై చేసుకోని వెళ్ళేం ప చేసామండి లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినామ అయితే ఇక్కడినే అని ఆన్లైన్ చేసుకొని వెళ్లేము దర్శనమా ఆ దర్శనము ట్రైన్స్ మళ్ళ రీతి తను ఆ రూమ్స్ సో అన్ని కూడా ఇక్కడనే ఆన్లైన్ చేసుకుని వెళ్ళామండి
ఆ ఏమైనా ఇబ్బంది అనిపించిందా అండి మరి అక్కడ
ఇబ్బంది అనిపియలేదు అండి మా ఓ అన్ని ఆన్లైన్ చేసి వెళ్ళాం కాబట్టి మేము ఆది చూ పెట్టంగానే వాళ్ళు మాకు అన్ని రూమ్స్ గానీ అని చేసారండి ఆ ఇబ్బంది లేకుండా చక్క చక్కగా దర్శనం తీసుకుని మేము కూడా చాలా మంది వెళ్ళామండి మా రిలేషన్ ఫ్రెండ్స్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళ అందరూ కలిసి వెళ్ళాము అద ఏమి ఇబంది ప్రయాణం టైంలో ఏమైనా ఇబ్బంది అనిపించిందా అండి ఏం అనిపయలే అండి మేము విజయవాడనే వెళ్దాం అను కున్నాంలేగాని అ విజయవాడకి వెళ్ళలేదండి
అ ఆ
మళ్ళీ మేము రా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రిజర్వేషన్ ఎంచుకున్నాం కాబట్టి ఆ మళ్ళీ ట్రైను మిస్ అయితే మళ్ళానని ఆ డైరెక్ట్ మళ్ళ. అక్కడికి వెళ్ళామండి మా మా ఊరికి. ఆ చేసుకోలేదండి అక్కడే విజయవాడకి వెళ్ళలేదు ఇంకా. ఆ విజయవాడ వెళ్ళి.
మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు విజయవాడకి ఎళ్ళలేదు కానీ ఇంతకు ముందు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళ.
సెల్లా ఉమ్ ఆహా
చాలా బాగుంటది.
దుర్గమ్మ ఆ నది. కృష్ణానది చాలా బాగుంటాది అండి అవు అవునండి. అమ్మవారు కూడా పైన ఉంటారండి మనము అమ్మవారికి చీర అదే ఇంకా పూలు గాజులు. ఆ అవన్నీ తీసుకెళ్లి సమర్పియచండి అక్కడ.
ఆ అవునండి.
ఉమ్ చ బా ఇంకా నవరాత్రులు టై లో అయితే ఇంకా చాలా బాగుంటాది అవును అవును అందరు కూడా. డా కృష్ణా నదికి ఎళ్లి అక్ అక్కడ స్నానం చేసి వచ్చి గుడి లో దర్శనం చేసుకుంటారు.
అవునండి.
అవునండి చాలా బాంటది అక్కడ. అవున అవునవును మేమి వెళ్దాం అనుకున్నాంలేగాని మాకు. సెట్ కాలేదండి. ఆ‌ ఆ. ఓకే అండి మరి థ్యాంక్యూ అండి మీ టైం మాకి ఇచ్చినందు ధన్యవాదాలు అండి మీకు. టైమ్ని కూడా మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే అండి బాయ్అండి మరి బాయ్.
ఆ ద ఈ ఫోన్ కూడా గంతే నాది నాకే ఇనబడ్తాంది ఫోన్ ప్రబ్లం అయ్యో మరి ఎట్లారా